హలో హలో అక్క ఆ అక్క క
ఫుల్లు గాలోస్తుంది ఈ రోజు జ
ఆ ఎం బాస్
ఉమ్ నైట్ కూడా అవం పైన పండుకుంటే స్తు గాలి
ఆ నేను ఇంట్లో పండుకుంట కూలర్ వేస్ ప
ఆహా మా కూడా ఉంది కూలర్ కాని ఇగ బయటున్నంత మంచలో
ఆ వేడేలే మ మమ్మీ మా డాడ్ బయ ట పంతరు నేను ఒక్కదాన్నె ఇంట్లో పంత్ ట
మా అన్నింట్ల వంటాడు మేము ముగ్గురం పోయి పైన వంటాం
అవునా
మా అన్నకి రూముల ఏ సి లెక్కనే ఉంటంది మొత్తం సళ్లగఉంటుంది
ఉహూ
అందుకిళ్ల వంటుంది మేము పైన పోయి వంటాం
అవున
ఉ
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్
చెప్పు ఏం చేస్తున్నావ్
ఖాళీ ఖాలీ ఖాళీ ఏమన జాబ్ ల్ టే చూడరాదఅక్క
నువ్ అప్ అండ్ డౌన్ చేయ ఉంట
ఆ ఎస్ అప్పెన్
మరి అప్ అండ్ డౌన్ అయితే మా సైడ్ బా మస్తు ఉన్నాయి నన్ను కూడా రమ్మంటురు కాని కొన్ని రోజులు అయినంక పోదామని చూస్తున్న కగా పెళ్లంటరు సో ఫోర్ తా ఫుడ్డు మళ అయితే మళ్ళీ అందుకని నెస్ట్ తు మనించాలా
హ్మ్
మ్ మా అక్కది మ‌్యారేజ్ అంటురు
మీ అక‌్క
ఉ అందుకే ఆగుతున‌్న మళ్ళ ఇప్పుడు పోయినా కూడా తాడు ఆ తీసేస్తాడు అ ఎట్లైన ఎక్కువ రోజు డుమ్మాయి
హ్మ్ ఆహా
ఆ అందుకే
హ్మ్
వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ అయితే దొరికే అసలు దొరిక అనుకో
చాలా కష్టం దొరుతలేవు న ఇ కూడా మస్తు మందిని అడిగిన
హ్మ్ ప్చ్ ఎత్తురు కాని అదేంది ఎక్కువ అడుగు చూరుస్తాడు మా అంది డిగ్రీ
వార్క్ ఫ్రమ్ హోమ్కా
ఆ
ఓ అవునా
మా అక్క చెప్పింది అక్క చేసుకో అక్క‌ఏదన్నా ఒకటి నాకు చెప్తుర్రు అని చెప్పినా
ఆ
మాకేం దియ్యగాదా
ఊహూ
ఎందుకే
వర్క్ ఫ్రం హోమ్ జాబులు కష్టం
మస్తు కష్టం
ఆ ఇంకా అప్ అండ్ డౌన్ అయితేనే బానే ఉన్నాయి జాబులు చేస్తానికి అని
ఉన్నాయి ఇక టెలికాల్ డిగ్రీ చేసినోళ్ళు ఎక్కువ టెలికాలింగ్ ఏ చేస్తుర్రు
ఛీ అస్సలు చేయద్దా టెలికాలింగ్ ఓయమ్
అవును చెయ్యొద్దు మస్తు టార్ చ్చర్ ఉంటది ఆ
ఓ కొడుకా ఇగ లేన్ రోగాల్ దె
మా ఫ్రెండ్స్ ఓతారు గదా
ఊ ఆ కాల్స్ మాట్లాడలేక తావొస్సా
ఆ
ఒక్కడు ఒక్క తీరుగా మాట్లాడడు కాల్స్ జాబ్ ఎత్తికే కన్నా ఇంటికాడ ఉండడం బెటరు
పోయినావ
నాకు తెల్సు అట్లా
ఆ
నేను ఒకసారి వర్క్ ఫ్రమ్ హోమ్ లో అది ఇదో దాని గురించి చేమంటే వస్తే పోతే ఇడు కాన్ పని ఎందుకని చేయలేనెమో
హ్మ్ టూ టైమ్స్ జాబ్ వెళ్ళావ్ పొట్టి అది బెస్టు ఫోర్డ్ బెస్ట్ కాదు ఫోర్టీన్ థౌసండ్ వస్తాయంట మా ఫ్రెండ్ కి వచ్చింది
డేటా ఎంట్రీనా మా ఫ్రెండ్ కూడా పోతుందంట. అవును.
ఆ పోదామని చూస్తున.
ఫస్ట్ స్టార్టింగ్ లో టెన్ కె అంట టే మళ్ళ సిక్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఫో ఫిఫ్టీన్ కే నో ఏమో అన్నది.
అవునా అంటే ఎట్లా అంటే ఆహ ఈమె మా ఫ్రెండు అట్లే ఏం లేదు మరి త్రీ డేస్ ఏమో ట్రైనింగ్ ఇచ్చారు ఆమెని చూసిరు వర్క్ ఎట్లుందని చూసిన్రు సాలరీయే డైరెక్ట్ ఫోర్టీన్ చెయ్యాలి ఆది ఈరంట మళ్ళీ తిన్ కే రావాలన్నా అంట ఫోర్టీన్ అని చెప్పిర్రంట వాళ్ళు అడుగుతారు గద ఇగ
ఆహా మళ్ళా వే పెంచేది ఎమన్నుందా
వ్యూలనే అడుగుతారు ఎంత ఎక్స్పె చే ఆ పెంచుతారు కావచ్చు తెల్వదా వన్నా లే నేను ఆమె బొయ్యి అదంతా అమెకు కూడా అన్నీ తెల్వదు కద ఇప్పుడే
అవునులే
అడిగి మో తమ్ తెలుసుకొని పోతా నేను కూడా కూూటిక అయనా జాలు మనకి
అవును ఇంకేముంది అంతకంటే ఎక్కువ సంపాయిస్థ్ తయి ఈ రోజులల్ల
మరి
ఇచ్చడే ఎక్కువ అంటే సయి వ సగుల చాలు మన ఖర్చులలకు వెళ్తేా చాలక్క
మాకు అంతేం కర్సి కూడా ఉండేది మా మనది మనం తీసుకోవచ్చు మీది
మాత
ఇంట్లో కూడా ఇచ్చుకోవచ్చు మన అంత ఖర్చు ఉండది
ఫలో
పోయి వచ్చది అంతే మనకి ఏమి ఉండదు ఎప్పుడు ఒకసారి కొనుకుంటాం రస్ ముగాంంచ
అవును
కుబ్ నింట్లేనే అన్ని అనే ఇంకా మనకి ఇంకా ఇంబో
అంతనే లే టైం అయితుకనే అయిపోతుంది
ఆ
టైం అయి తఊకనే గడుస్తుంది చూస్తున్నాం క తెల్లార్తం చూస్తుండగానే పొద్దుూపుతుంది
మా ఇంటి కాడలా రలు నయితే ఇప్పుడు మన వెేడి కాడ తడరద్దలు సటాయలో
ఆ అవును అ అదే స్కూల్ ఉన్నప్పుడు కాలేజీ లో ఉన్నప్పుడు ఆ టైం గడవదు అప్పుడు క్లాస్ చెప్పుడైపోతే ఏందన్నా టే ఉంటది అదే ఇంటి కాడ ఉంటే హాలిడేస్ అన్నా కూ ఎ ఎంబటే ఎట్ల గడ్చ్ పొతది అక్కా
శిశిర వస్తది స్కూల్ లోకి పోయినప్పుడు కాలేజీలోకి పోయినప్పుడు
అవును అస్సలు గడవక పోయేది బే ఆసలు
చెప్పు ఇంకా
చెప్పాలక్క నువ్వే
మీ దక్క ఏం ప్లేస్లుండవా
మా సైడ్ ఏమ్
ఫేమస్ ఫేమస్ ఫేమస్ ప్లేస్
ఫేమస్ ఏంది నల్గొండల ఏముంది క్లాక్ టవర్ నల్గొండల వెల్కన్నాల్రెండొకట్ ఓ ఇంకా ఆ పానగల చెరువు ఒకటి ఉంటది అంతే ఇంగ మేం గు ఇ ఎక్కువ సిటీకే వస్తాం సిటీలోనే చూడొచ్చు ఇకా అన్ చార్మినల్ గోల్కొండ ఫేమస్ టెంపుల్స్ మ్ అ ఇఅన్నీ ఇంకా సి తిలానే ఏమన్నా తిరగలన్నా సిటీలోనే బాగుం అయ్
ఆ అవును అవును
ఆ
సిటికి కొంచెం దగ్గర ఉంటె ఎం కద్ నీకు దగ్గరనేనా దూరం కదా
ఉ దూరమ సిటీ దూరం
మాకు దగ్గర
ఆ మీ దగ్గరని
అ
మ చాల ూరం ఈ ఐటి హండ్రెడ్ వస్తుంది అ కుట్టన తెలిసినంతర
వేర బధ అన్న పోనుంది ఇంకా రుకు మా అమ్మ వచ్చిన ఇద్దర ఏ ఇంట్లోనే టైం పాస్ అ్యగా
ఆ ఇంట్లోనే టైం పాస్ ఇక మొత్తం ఫోనే నా ప్రపంచం నేనే నా ఫోను అంతే ఇద్దారవే
చాలు ఎక్కువ వద్దు కూడా ఆ లైఫే ఎంజాయ్ అయ్యొచ్చు ఆ లైఫే మంచి ఉంటాయి ఇ జాబ్ చేసుకుంటేనేమో మనం ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చే ఎందుకంటే కొంచెం ం మనీ ఉంటాయి మన దగ్గర రాబట్టి అది బ ఒక లైఫ్ ఆ లైఫ్ కూడా బాగుంటది
ఆ అవును ఆ లైఫ్ కూడా బాగుంటుంది
పైసలు లేకుండాయి తె మన వింటయతే పోోన్ ఒక్కడ జాల ట్రే మ
ఆ ఫోన్ ఫోన్ ఫోన్ ఇంకో ప్రపంచం కూడా వద్ద అప్పుడు
అ
ఇలా
హ బిల్డింగ్ అ పోలో
ఆ
ఉల్దిీంగా
వామ్మో అంతేం లేద అక్క మాది టూ రూమ్సయే బయట కొంచెం ఖాళీ ఉంటాది దకులో బాయటా అంతే
అఓ
మ్ బిల్డింగ్ ఏం కాదు మరి మేము అంతా కాదు మిడిల్ క్లాస్ మాది
ఇంగ అంతే
ఇట్ల
చెప్పు
మీరే చెప్ ప్పాలక్క మీది బిల్డింగ్ ఆ
ప్పుడొస్సాది
మా డాడి సాయంత్రం వొస్తాడిగ
ఊహూ సండే ఉండదా ఏం
అట్లాంటివి ఏమున్ డొ
ఆహు
ఊ వర్క్ ఉన్నప్పుడు అలా పోతాడు వర్క్ లేకపోతే ఇ కాడ అంతే అట్ల మరి మీ డాడీ ఏం చేస్తాడక్క
మాకు ట్రాక్టర్ ఉంది
ఆహా
మా డాడీ అంతే వర్కు వాళ్ళు చెప్పినప్పుడే పోతాడు ఉంటేనేమో డైలీ ఉన్ టది మళ్ళ మొ ప్పుత్తానికి ఉంటంది ఇక లేకపోతేనేమో ఇంటికానే ఉంటది మా డాడీ ఆ
మ్ హు
మా అన్న మ డాడీ ఇద్దరు కొడతారు టాక్టర్ పైన
మథ్స్ పైసల్ వస్తాయి దోన్ మ్ దొంతానికయినా అయన్ని
ఊర్లనే కదా స ఇయర్ తెలుసా
ఈ ఇప్పుడు సీజన్ అమ్మా ఇప్పుడు ఇంకో వన్ మంత్ అయితే సీజన్ ఇగా
సైడి పోతాలని
ఆ మీ సైడ్ ఎక్కువ అవిబెడతార అన్నావ్ కదా మ సైడు ఈ రెండు వెడతారు మస్త్ హౌస్ ఉంటది డాక్టర్ తో
అసల్ రాను ఇప్పుడు సీజన్ ఇప్పుడు నెక్స్ట్ గుడ్డెల మొత్తం గుడ్ ఇగ గుడ్ర పయ
ఇప్పుడు పత్తి వేసినప్పుడు పత్తికి బానే వస్ ఆ
సరేలే మరి మలి చేస
ఆ సరే అ